హలో ఆ నమస్తే అండి
నమస్తే అండి బాగున్నార
బాగున్నామండి మీ ఎలా ఉన్నారు
మేము బాగున్నామండి
మీరు ఏం చేస్తూ ఉంటారు అండి
నేను హౌస్ వైఫ్ నేనండి
అవునండి మీరు ఎంత వరకు చదువుకున్నారు
ఆ నేను ఇంటర్ వరకు చదివి డిస్క్వాలిఫికేషన్ అయిపోయాను
అవునండి ప్రస్తుతం మీరేం చేస్ న్నర అండి
ప్రస్తుతం పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నానండి
అవునండి
ఉమ్ అవునండి
మీరు పాట్ నేను కూడా హౌస్ వైఫ్ నేను దీ ప్రస్తుతం మాకు ఒక చిన్న పాప ఉంది తననీ చూసుకుంటున్నాను ఇంటిని చూసుకుంటున్నాను
గుడ్ అండి
మీరు చాలా గ్రేట్ అండి మీరు ఇంటర్తో చదువు ఆపేసినా సరే మంచి ఉద్యోగం చేస్తున్నారు
అదేం లేదండి ఇల్లు ఇల్లు గడవాలంటే
అదేనండి మీరు అ అప్పటికే కుటుంబానికి, మీరు తోడ్ పడ్డానికి మీరు ఎంతగానో మీ వంతు మీరు కృషి చేస్తున్నారు
అవునండి ఇప్పుడు మీరు కూడా హౌస్ వైఫ్ మీ కుటుంబానికి, ఒక ఎండ మొక్కగా మీ పి పాపను చూసుకోవడం మీ హస్బెండ్ చూసుకోవడం, మీ అత్తమామని చూసుకోవడం, ఇలా మీరు కూడా చాలా పనులతో బిజీగా ఉంటారు కదండి.
నిన్న ఉమెన్స్ డే కదండి, మీరు ఉమెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నరండి
అ నేను మా ఎంప్లాయీస్తో, వేరే ఒక విలేజ్ వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నామ అండి
మీ ఎంప్లాయిస్ మీ ఎప్లాయస్ మిమ్మల్ని బాగా గౌరవిస్తారండి, మీరేమన్నా, ఏదనా చెడు సంగతులు మీరేమన్నా ఫేస్ చేస్తున్నారా
అలాంటిది ఏం లేదండి అందరూ ఫ్రెండ్లీగా ఉన్న టారుగానే
అంటే కొన్ని చోట్ల కొన్ని తీసిచడు లాంటివి చేస్తూ ఉంటారు
అవునండి నే గూడా అలాగే ఉంటది ఏమోనని చాలా భయపడ్డాను, కానీ ఇక్కడ అంతా మంచిగానే ఉంటదండి అటువంటి ఏ ఏమీ ఉండవు.
ఒకవేళ అలాంటి సంఘటన మీరు ఎదుర్కోవాల్సి వోస్తే, మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు
ఆ నేను తప్పున అదే అంటే, నేను దాన్ని రెక్టిఫై చేస్కోడానికి చూస్తాను, వాళ్ళు నన్నే పాయింట్ చేస్తునార్ నా హైయర్ అఫీషియల్ తో కంప్లైంట్ చేయడం చేస్తాను
గుడ్ డేసిషన్ అండి మీరు మంచిగా ఆలోచించారు, మన తప్పు లేని చోటన మనము దాన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ కాలంలో అ న్ అందరూ సమానం కాబట్టి మనమ్ మా బాజ్యాతల్ను గుర్త్ గుర్తుంచుకొని మన నడవడికలో మనం నడిస్తే, ఎవరు మనల్ని ఏమి చేయలేరు అని నేను భావిస్తానండి, మీరేమంటారు
అవునండి అది నిజమండి, మన పని ఏదో మనం చూస్కొని మన వర్క్ ఏదో మనం చేస్కుంటే చాలండి, ఎవరు మన గురించి నెగిటివ్ రోబర్సు క్రియేట్ చేస్నా మనం వాటిలన్నిటికి రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు, ఒకేళ మనకు అంత త ఇబ్బందిగా ఉంటే దాన్ని ఏలాగా సాల్వ్ చేయాలో అలా సాల్వ్ చేస్కోవాలండి.
మ్ అవును అ మీరు మ చాలా మంచిగా మాట్లాడుతున్నారండి. టి మీరు అలా పేస్ చేసే వాళ్లకి మీరు ఏం చెప్పాలన్ కున్నారు అంటే మీరు మోటివేషన్ గా ఏం వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారు?
ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదో మనల్ని చేసేస్తారు ఆ వాళ్ళ దగ్గర అణిగి మణగి ఉండాల్సిన పని లేదు. స్వేచ్ఛ మనకి ఉన్నప్పుడు మనం అదేంటి సూటిగా మాట్లాడాలి వాళ్ళు ఏదో ఏదో అనుకుంటారని మన్లోనే అన్ని ఉంచేస్కొని మెంటల్గా సఫర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎంతవరకైనా మీ ప్రాబ్లం లేకపోతే మిమ్మల్ని మీ ప్రూవ్ చేస్కోవడానికి ఎంతవరకైనా వెళ్ళాలి. అన్ అంతే గాని వాళ్ళు అన్నారని పడక కూర్చోకూడదు.
హ్మ్ ఈ రోజు మీరు అంటే మీరు మీ కొలీగ్స్ తో చాలా స్నేహంగా ఉంటారు కదా
ఔనండి
మీరు మీ ఫుడ్ ని షేర్ చేస్కుంటారా వాళ్ళతో పాటు
హ ఫుడ్ని షేర్ చేసుకుంటాం. స్నాక్స్ షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకుంటమండి. ఒక ఫ్యా ఒక ఎంప్లాయీ కదా ఎంప్లాయీ కింద ఉండము ఒక ఫ్యామిలీ కింద ఉంటాము. ఏదైనా షేర్ చేసుకొని సాల్వ్ చేయడం ఇప్పుడు ఏదైనా మాకు టీమ్ మీద ఏదైనా బ్యాడ్గా అదే ఏదైనా పోట్రే అయినా సరే అందరము కలిసి దాన్ని సాల్వ్ చేసుకోడానికి
అంటే మీరు జాబ్ రా ముందు అంటే జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదండి ఆ పీరిడ్ ఆఫ్ టైమ్ మనం చాలా ఫేస్ చేస్తాము అంటే జాబ్ రావట్లేదు ఎంత చూసినా చాలా జాబ్స్ ఉంటాయి కానీ మన చదువు తగ్గ జాబ్ మనం చేయగలిన జాబ్ కోసం మనం ఎంతగానో ఎదురుచు చూస్త ఉంటాం కదండీ మీరు కూడా ఒక స్టేజ్ లో అది ఫేస్ చేసి ఉంటారు
వో ఆ నేనయితే ఒక మెంటల్ గా ఫిక్స్ అయిపోయానండి ఎలాగైనా జాబ్ చేయాలి జాబ్ చేయాలి ఆ అని ఫిక్స్ అయిపోయాను ఒక్కటే ఆ ఒక్క రోళకే ఫిక్స్ అవ్వలేదు అనమాట నేను ఇప్పుడు ఐటీ లో జాయిన్ అవ్వాలి అని దాని మీదే ఫిక్స్ స లేను ఎట్ అయినా సరే జాబ్ చేసేయాలి ఫస్ట్ అన్నట్టే అనుకునేదాన్ని అలాగే నాకు ఈ ఈరోజు కూడా ఆపోజిట్ అదే నేను వేరే అవ్వాలనుకున్నాను కానీ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది నేను వచ్చేసాను కానీ ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ డు కదా ఇది కూడా రావడానికి ఉన్న సమయంలో అయితే చాలా మెంటల్గా స్ట్రెస్ అయ్యేదాన్ని ఏంటి ఇంకా రావట్లేదు నాతో పాటు అందరికీ వస్తుంది కదా అలాగే ఇంకా ట్రై చేయాలి అని చాలా మెంటల్గానే ఆ స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని డల్ అయ్యేదాన్ని ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకలా అయిపోతున్నా అంటా ఉండేవారు అది ఒక మెంటల్గా ఒక మెంటల్ లాంటి బిహేవియర్గా ఉండేదండి అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అన్
ఇప్పుడు మీరు అంటే ఒక అమ్మాయిగా మీరు చదువుకునే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేసింటారు
అవునడి
వచ్చిన తర్వాత మీరు కొంచెం అంటే మార్నింగ్ లేగడం గాని డ్యూటీ టైమ్ వెళ్ళ ని ఇలాంటివి ఎందైనా కొంచం ఇబ్బందిగా ఉంటాయి ఎందుకంటే మగవాళ్ళతో పోలిస్తే అమ్మాయిలు ఇంటి పని చేసుకోవాలి డ్యూ టీకి వెళ్ళాలి మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అంటే రెండింటిని ఎలా మీరు బ్యాలెన్స్ చేయగలుగు అటు ఇల్లు చూసుకుంటూ అలనే ఇటు ఆఫీస్ కి టైం క వెళ్ళి మళ్ళ ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళ ఇలు చూసుకోవడం మీకు మీరు ఇవన్నీ చేయగలుగుతున్నారా లేకపోతే అక్కడన్నా కొంచెం నీరసంగా ఉండడం డల్ గా ఉండడం ఎందు చేస్తున్నాను అంటే దీని వల్ల మీరేమన్నా సైడ్ ఎఫెక్ట్స్కు ఎక్కడన్నా బలహీనత అవుతుందా మీకు
అంటే మనం చేసే వర్క్ మనకి ఇష్టంగా ఉండాలి ఎంత కష్టమైనా మనకి ఇష్టంగా ఉండందనుకో మనం అటు ఇల్లు మేనేజ్ చేసుకోగలము ఇటు జాబు చేయగలము అలాగా అలా అంటున్నారుార ఏంటి మనకి అంత ఇష్టంగా మనం కొనుక్కలు చేయలేముగా అని కూడా మీ మీరు అనొచ్చు కొన్ని కొన్ని చేయలేము మనం చేసే జామునే మనం ప్రేమించాలి మనకి ఇష్టమైన మనకి ఎప్పుడు కష్టం అవుదు
అంటే మీరు రెండింటిని బ్యాలెన్స్